హలో హలో ఏముంది ఏం లే మీరేం జేసులు.
ఏం లేదండి ఇంగో ఇందాకనే మా అక్క చేపలు కడిగింది. కాప్ వాల్ కడిగింది గడగా మల్ ఏం జేసింది కోడిపిల్ల ఆడికొచ్చే కోడి పిల్లన్ దోక్కింది. ఆ
అయ్యో బతికుందా చనిపోయిందా మరి.
చనిపోతుంది పాపం అసలు ఒకటే వరదు చివరి కోస పనాలు అంటారు గదా.
ఆహ్
హా
అది ఏంది చెవులు ముయ్యండి చెవులు ముయ్యండి.
అవునం ఎన్ని చెవులు ముషన్నా అద్ కోస పనాలతో ఉందండి అసలు
అవునా ఏమో అంటే చెవులు ముతే కోళ్లు బతుకుతాయి అని అంట్రు.
లేద్ ఇద్ బత్ కేటాట్ లేదు ఇగా తోకినకా ఇగా ఏడా భక్తద్ గోపో ఆ ఏ జేసున్నారు ఇంకా తినలేద్ మనం ఫోన్ జేస్
అవునా ఇంకో మీరు నాకు కాల్ చేసినప్పుడే ఇంగ మా ఇంట్లోలొల్లు అందరు పిలుస్తారు నన్ను
ఓ నన్ను కూడా పిలుస్తుంది మా మమ్మీ
ఎందుకని అసలు మీ వాళ్ళకి మనం మాట్లాడుకోవడం ఎవరికి ఇష్టం లేదా
అవును అదే ఉన్నట్టుంది మనం మాట్లాడుకోవడం స ఇష్టా ఈ ఎవ్వరు జనాలకు కూడా ఇష్టం ఉండదు మాట్లాడుకోవడం
అరే ఏమైతుందండి మనం మాట్లాడుకుంటే వీళ్ళకి ఏమైతుంది నాకు అర్థం కాదు అసలు
ఏమో వాళ్ళకి ఏమైతుందో వాళ్ళ అందరిది ఏం తింటున్నామో మనం అయితే
ఏమో వాళ్లదేమన్న తింటుంనమా వాళ్ళ ఫోన్ చేస్తే ఒక్కటే ఆజ్ అయితారు ఇగో మా అక్కనైతే ఒకటే పిల్తంది చిట్టి చిట్టి అని
అవునా మీ పేరు చిట్టియా నా పేరు కూడా చిట్టియే
అట్ల అవునా లేదు ఇష్టం ఉన్నప్పుడు ఇష్టమున్న పేరుతోటి పిలుస్తారు చిట్టి అని ఏం కాదు ఎప్పుడైనా ఏ పేరైనా పెట్టి పిలవచ్చు
మా మమ్మీ మా మమ్మీ మా ఇంటి పక్కన ఉన్న మా బాప మా అన్న అందరూ చిట్టి బుడ్డ చిట్టి అని పిలుత్తారు నన్ని పడిన బుడ్డ చిట్టి అని పిలుత్తండు హలో ఆ అవును
ఆ ఏం చేస్తారు ఇంకా మరి
ఇంగేం లే ఇంగో ఏంది మా మమ్మీ ఈ రోజు బట్టలు పక్క బట్ట బట్టలు ఇడిచిన బట్టలు అన్ని బట్టలు పిండేసింది పట్టేసినంక ఇయలేమొ మో మొత్తం మబ్ ఎండగొట్టకుండా మబ్బు పట్టి ఉన్నది మొత్తం చల్లగా ఉన్నది
అవును మీ మమ్మీ పక్క బట్టలు పిండిందంటే చల్ల వాతావరణం అయి
ఆ పక్క బట్టలే ఎండుతాయో తడతాయో అర్ధం అయితలే
అవున అయ్యయ్యో మా కోడి పిల్ల ఒక్కటే కోరుతుందండి మిమ్మల్ని పిలుస్తుంది
పిలుస్తుందా ఏమని పిలుస్తుంది వస్తాలే మీ కోడి మీ ఇంటి దగ్గర కోళ్ళు ఉంటట్టు ఉన్నాయి కదా మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వచ్చి ఏంటి కొన్ని కోసి చికెన్ బిర్యానీ చెయ్యండి తింటా
అవునా ఆ ఇంగో ఒక ఐదు నిమిషాలు ఆగుతే అయిపోతది కానీ ఒక ఐదు నిమిషాలు కూడా మా వదిన గారు ఆగట్లేరు వాళ్ళ బిడ్డ కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఒక్కటే
చెప్పండి ఐదు నిమిషాలు ఇత్తమని
ఇంగో ఐదు నిమిషాలే తర్వాత వస్తది మీ కూతురు మీ ఇంటికి సరేనా చెప్పినాను
మ్మ్ సరే ఎన్నికలు ఇంకా
ఏమున్నది ఏంటి లేదు ఆ కోడిపిల్లను పట్టుకునే కూర్చున్నా అదోకటి
అవున మా నాన్న వస్తుండు
అమ్మ బాగుంది నడుగుతుంది కొంచెం కొంచెం మీరు వస్తే ఇంకా మంచిగా నడుస్తదేమో నాకు తెలిసి బ
మ్మ్ఉహ్మ్ తిందా మరి ఏమైనా
ఆ తినది మా బొద్దుగా అంటే శుభోదయం కాగానే మంతా పాలు తెచ్చింది పాలు వేటేసి అక్క తాపిచ్చింది మళ్ళా అందులో ఒకటి బ్రెడ్ ఉంటది కదా డబరొట్టె అంటారు అది తేచేసిర్రు అనమాట ఉమ్మ్ అది తిన్నది ఇగ
ఆ రోజుకు రోజుకు తిన అంటే మనం మూడు పూటలు తింటాం కదా అలాగే తినాలా లేకుంటే రెండు పూటలు ఒక పూట అలా తినాలా
అంటే అన్నం ఒక పూట తినాలి మళ్ళీ పొద్దుగాలనే ఏమో అంటే ఏం అంటే మంచిగా ఉంటా కదా హెల్దీ అంటే ఆరోగ్యానికి మంచి అయి తినేసి సాయంత్రానికి కూడా అయే తినాలి
మ్మ్ఉహ్మ్
ఏంచే మా వదిన నన్ను విచిత్రంగా చూస్తాంది అనమాట
ఎందుకు మాట్లాడు తాంటేనా ఉ
ఏమో మా ఒక విచిత్రంగా చూస్తుంది నన్ను ఏమననాలి ఇప్పుడు నేను మీతోటి మాట్లాడుతుంటే అలా చూ స్తుంది నాతో ఏమైందో నాకు అర్ధం కావట్లేదు కాదు మీరే మీరేం చేస్త అసలు షాప్ పైన డాబా పైన ఏం చేస్తున్నారు మీరు
ఏం లేదు ఈ ప్రకృతిని ఆనందిస్తున్నాను ఇగ మా మమ్మీ కూడా నన్ను ఫో మా అమ్మ కూడా ఇప్పుడు పిలుస్తది ఇగ త తానం చేయ్యని ఒర్రుత్తాంది ఒకటే ఇగ తానం చెయాలి లేకపోతే ఇక చిపురి కట్టే మరే ఊరికొచ్చేటట్టున్నది మా మమ్మీ నా మీద కోపం ఇయ్యాల
చీపురు కట్ట మర్రితో మీ మమ్మీ
ఉమ్మ్ మర్రే సీపురు కట్ట మర్రేత్తాది నోరు మర్రేత్తాది సేయి మర్రేత్తది కట్టే కూడా మర్రే త్తది అన్ని మర్రేత్తాది
అవునా మీ మమ్మ మిమ్మల్ని బా చూసుకుంటాదండి మీ మమ్మీ
మంచిగానే చూసుకుంటాది మా మమ్మీ అన్ని అంటే బెదిరిత్తాది కానీ కొట్టదు
అవునా బెదిరిత్తాది కానీ కొట్టదు మంచిదే కదండి అట్లయితే మరి మీకు పని చెప్తాదా ఏమైనా మీ మమ్మీ
ఉమ్మ్ చెప్పదు మా మమ్మీ పని నేన్ లేసినా కానుంచి ఏం పని చేయ్యను కూడా చెయ్యలే లేచినా బ్రష్ చేసుకున్న మా అత్తోల్ల ఇంటికి పోయినా మా అత్త షాపాలు కడిగితే ఆడ కూసున్న కోసేపు అయి సేమ్ మా అత్త వాళ్ళ మా అత్త చేపలు తెచ్చింది ఎట్లునయంటే సేమ్ పాములే
పాములు లేక్కడే ఉన్నాయా చాపలు
ఆ సేమ్ పాములు లేక్కనే ఉన్నాయి ఆ చేపాలు అయితే రెండు గంట సే పు కడిగింది మా అత్త అయితే
అవునా
ఊమ్
గట్ల ఎందుకు జేసిందండి మీ అత్త చాపలు గంటలు బ
అంటే, ఆ చాపలు ముళ్ళులు గుచ్చుక పోతాన్నయట మా అత్తకు.
అంటే, మీకు ఆ ఎవరికైనా గుచ్చుక వోతయ? మీ అత్తకు ఒక దానికే గుచ్చుక బోతాన్నయా?
ఇహ్! అంటే, నాకు గుచ్చుక బోతయి అంటే, నేను గడగలే గాబట్టి నాకు తెలియదు. కడిగిన వాళ్ళకి దెలుసు అంటే, మాక్క, మా అత్తకు దెలుసు గావట్టి. అలా గుచ్చుక బోతాయా? అని అన్నది.
అవునా? అంటే, నేను గుడా చాపలు గాడి నేను గుడ ఇందాక చాపలు గడిగా. నాకు గుడ చాల గుచ్చుక బొయినయి అవి అసలూ
మా మమ్మెటో ఎళ్తుందీ, ఎటు బోతుందో! మమ్మీ! ఎటే? ఊఁ మా మమ్మీ నా కోసము బాత్రూమ్ ల నీళ్ళు పెట్టిందటా, బాత్రూమ్ డోర్ మీ బట్టలు ఏసిందంట. నేను బొయి స్నానం జేసి ఒ చెయ్యడమే ఇంగ. మా మమ్మికి నేనంటె ఎంతిష్టం జూడు.
అంత కూడగా కూరలున్నయని ఆగి ఇతమతం. అవునండి మీ మమ్మీకి మీరంటే మీరంటె చాల ఇష్టం.
అవును, చాన ఇష్టం నేనంటే.
ఏ
ఉమ్ ఇంగ మా అత్త ఇప్పుడు చాపల కూర ఒండుతే, ఇంగ మేము అందరం దినాలి. ఓ హాస్పిటల్ అక్కనే ఉరుకాల్న?
మనకు బీ పి
మా కోసం ఒక్కో రెండు నిమిషాలు కేటాయిస్తారా?
మీకోసం నేను రొండు నిమిషాలు కాదు నా జీవి దాంతో మీ కోసమే కేటాయిస్తాన్ చెప్పండి.
అయ్యో! జీవితాంతం మా కోసం కేటాయింస్తే మరొచ్చేటాయన కోసం ఎప్పుడే వేట్ ఎవర్కి కేటాయింస్తరో ఆయనూకోద్దా?
ఒచ్చేటైనే ఇంక రాలే గదా! ఆయనకిప్పుడు ఎందుకు లేంది మనకి. ఒచ్చినప్పుడు జూద్దాం.
అదే అంటున్నా. తిన్నావా మరి అన్నమూ?
నేనా? తిన్నానండి కొంచెం ఏసుకొని, ఎందుకో రోజు దినే అలవాటుకూ. ఎనిమిదినర గాంగనే తినబుద్ది అయింది. తినే సైగా
మీరు జెలపాతం తోటి ఆట ఆడుకుంటాండ్లా?
ఆ
జెలపాతం తోటి ఆట ఆడుకుంటాండ్లా?
అవునండి, ఎందుకట్ల మీకు శబ్దం ఏమైనా వినిపిచ్చిందా?
ఆ నీళ్లె శబ్దం వినిపిచ్చిందండి?
అంటే మీకూ, పావు చెవులా అండి మీయి?
అహ, పాము చెవులు గాదండి.
ఆ
మనుషుల షెవ్వులే అండి
ఈ చె తేవిషెవ్లా
ఆ
తేవి షెవులాండి మీయి గట్లా కింద ఎయాగుడదమ్మా ఒక పళ్ళెం ఇత్తా ఏ నీళ్ళు ఎట్లుంటాయి అంటే వేరే పళ్లెంల ఎస్కుంట్రు గక్కడ కిందే గా ట్లేతరా ఇంకో పల్లం ఇత్తపాటు ఇల్లు ఎస్కో
గ మీరూ మింగో మా ఇంటి దెగ్గరా అయితే ఫూల్ ఉ కోళ్ళు ఉన్నాయి అయితే అసలు ఫుల్ అంటే ఫుల్ కోళ్ళు ఉన్నాయి మా కన్నై కుక్కలు గూడా మంచూ గున్నాయి కుక్కలు గూడా మంచీగా వాడ్తాయి కోళ్ళలను
అవునా మా కోడిపిల్లన్లేతే చాలా వాటిని తిన్నాయి అన్నమా
మా ఇంటి దెగ్గర్నేతే కుక్కలుంటై, కోళ్ళుంటై, గోర్లుంటై, బర్రలు ఉన్ టై ఎడ్లుంటై లేనివి అనేవే ఉండవు తెల్సా మా ఇంటి దెగ్గర్నైతే
ఇంకేమేమి ఉంటాయండి మీ దగ్గర గన్ని గన్నీ ఉన్నాయి చాలా అసలు అంటే మీది ఊరా పల్లెటూరా
ఆ మాది పల్లెటూరే అండి మా
నాక్ తెలియదు ఇన్ని రోజులు
అవునా మేము పల్లెటూరు ఉంటామండి మా ఊర్లోనైతే అన్ని మా అంటే చాలా బావుంటాయండి ఆ ప్రకృతి ఆ చెట్లు ఆ పొలాలు ఆ పచ్చని పోలాలు అవ్ అవన్నీ జుస్తే మస్తు అనిపితదండి మీరు రాండి మీరు ఎక్కడ ఉంటారండి సిటీలా ఉంటారా పటణంలో ఉంటా దా ఆ సరేఅండి ఉందండి
ఉ